హ
ఆ అక్కా బాగున్నావా?
ఆ బాగున్నామ్మా. బాగున్నారా?
ఆ బాగున్నాం మీరలా ఉన్నారు ఇంట్లో అన్నారు బాగున్నారా.
ఆ అందరం బాగున్నాం. మీ బాగున్నారు అందరు
ఉ ఏం చేస్తున్నారు?
ఏం చేయలేదు ఇంట్లో నే ఉన్నాం కాలిగా
హెల్త్ బాగుందా ఇప్పుడు.
ఊ బెటర్ కొంచెం బానే ఉంది చూపించుకోవాల
సరే అన్న
వెళ్ళలేదు.
ఆ
వెళ్ళలేదు ఇంకా వెళ్ళాలి, చూపించుకొచ్చుకొని టాబ్లెట్స్ వాడాలి.
ఎప్పుడు నువ్వు చీజ్ కచ్చుకునేది. ఒకసారి న వెళ్ళసి రావచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎళ్లక్క.
అమౌంట్ లేదని పిలవలేదు నేను.
గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఎం తీసుకోరు కదా. ఒకసారి అన్ని రిపో చెక్ చేపిచ్చుకోని రిపోర్ట్స్ ఒకసారి కలిసి రా హాస్పిటల్లో చూపించుకొని వస్తే ఏం చెప్తారో దాన్ని బట్టి ప్రైవేట్ కన్నా వెళ్ళొచ్చు. మనీ అడ్జస్ట్ చేసుకో అ కి కూడా ఈ మధ్యన కాళ్లు నొప్పి వస్తుందంట.
అవకి మాంటికా
ఆ అదే పనికెళ్ళిసి వచ్చి కాలు మళ్ళీ నొప్పొస్తుంది అ
ఎప్పుడు నొప్పిస్తూ ఉండి పనికి వెళ్తూనే ఉంటుంది ఇంక అందుకకు ఇం ఏం చేస్తుంది కనీసం రెస్ట్ కూడా తీసుకోదు
హ్మ్మ్ ఏం చేస్తావు ఈ వయసులో కూడా కష్టపడతావు
రెస్ట్ తీసుకుంటే ఇంకా
హ నిన్న మేము జాతరకి ఎల్లమక్క ముత్యాలమ్మ జాతర
అవునా చెప్పావు కదా
సూపర్గా ఉడింద అక్కడ అంతా మొత్తం ఊరంతా ఇసుక అక
బాగా గ్రాండ్గా జాతర జరిగిందా
హ్మ్మ్ గ్రాండ్గా చేసారు అక్కడ ముత్యాలమ్మ తల్లి పోలేేరమ్మ తల్లి అందరూ
నేను పూజ చేయ్యాలి దీపారాధన చేయాలి థర్టీ పోతుంది
ఆ ఇల్లు కడియావా
ఇళ్ళు కడిగాను మొత్తం టోటల్ క్లీన్ చేసాను ఓన్లీ చైర్స్ ట్రబ్బు ట్రబ్బు చైర్స్ ఉన్నాయ
నువ్వే మేలే అమ్మ ఇంకా క్లీన్ చేయలేదంటా నిన్న ఫోన్ చేస్తే ఏమా కాల్ కూడా చేయలేదు అక్కడ పోయినాను ఒక్కదాన్ని అంటే ఏపారానికి పోయి జ పని ఎంతా చేసాలోపలిసిపోయినా అనుగా చేయలేదని చెప్పింది అంతా ఇంట్లో పని చేేసి బండలు కడిగి నిన్న తర్స్డే కదా తెలిదు అది అడగలేదు ఇంట్లో క్లీన్ చేస్తా ఉండి లేట్ అయిపోయింది లే బట్టలు ఉతికి వేసి వంట చేసే వాళ్ళకి అని చెప్పింది ఇంకా తినలేదమ్మా అంటే తినలేదని చెప్పింది
ఆ
నువ్వేం ఫోన్ కూడా చెయలేదంట నా అమ్మకి
ఏం చేయల్ చేయాలవటి జస్స్త
ఇంటికాడుండి కూడా నువ్వ వేస్తే ఫోన్లు కూడా చేయవా మనుషులు ఎట్టు ఉండారు ఏమని కూడా
ఏమ అ సన్నా నా పంచాతి నాది
ఆ
ఇం ఏదో ఒకటా లోచన ను ను మాట్లాడాడు
ఫోన్ చేసి మాట్లాడతాడా అమ్మతో
మామ ఈ మధ్య మాట్లాడడంలా అప్పుడు మాట నూడుకుంటుంటడు మర్చిపోంటాడు ప నేను అ అ ఇది ఎవరో ఒకరు ఇల్లు వస్తారు ఎవరో ఒకరు ఏదో ఒకటి పంచాయతీ పెట్టుకుంటారు మర్చిపోదంట నా కోపంలో
మీ షన్నా కుట్టుకోవచ్చు కదా బోర్డు పెట్టుకొని అదన్నా నువ్ మన్న డ్రెస్సులు కుట్టింటే బాగుండయి అన్నారు ఇం కింద అడిగింటే ఈ ఇట్లాంటి వేలంతా కూడా తవక్క అంటే సిక్స్ హండ్రెడ్ కి కుడతాను అని చెప్పింది చిన్నగా నువ్వు సర్లే ఒకరిద్దరియినా ని చిన్నగా కుట్టుకుంటా ఉంటే వాళ్ళే ఇస్తారు ఎంత డబ్బులు టౌన్ లో కాబట్టి ఎక్కువ డబ్బులు వస్తుంది ఏదో ఒకటి పని చేస్త
మొన్న ఆంటీ కి కుట్టి ఇచ్చిన త్రీ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిపోయింది ఆంటివి
ఆ చూడు మావి
త్రీ హండ్రెడ్ త్రీ బ్లౌజులు చూట్న ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది
ఏ ఆంటీ మామకి తెలిసినా ఆంటీనా
హ్మ్
ఎప్పుడంటా మీకు సేము
ఎగ్జామ్స్ ఆహ్ నేను ఫీజే కట్టలేదు అబ్బా మరిచిపోయినా
మామ ఏమన్నాడు డబ్బులు ఇచ్చాడా
ఉంది డబ్బులు అయ్యప ఏమంటాడో అని ఇంగ ఫోన్ చేయలేదు ఈరోజు
ఏమంటారు నీ దగ్గర ఉన్నప్పుడే కట్టేసాయి మళ్ళీ ఆ డబ్బులు మామకి చ్చేస్తావు మళ్ళా ఇంక కట్టలేవు అట్లే పోతుంది నేను చెప్పాలి ఇప్పుడు అమ్మకి ఫోన్ చేసి
ఇంకా పదహారో తారీఖు వరకు ఇం టైమ్ ఉందంట న
టైం ఉండే అలే ముందే కట్టయచ్చు మ సేమ్ మకుడా పదిహారో తారీక్ కే ఇచ్చారు
ఎదో లాస్ట్ అన్నరు మాకి
హ్మ్ కట్టేయాలంగా రెండు రోజులు ఉంది అంతే పీజి ఫీజు కట్టేసిన్నాను మొన్న అమ్మ వచ్చినప్పు అప్పుడే ఇంకా సెమ్ ఫీజు కట్టాలి అట్లే ప్రాజెక్ట్ కట్టాలి ప్రాజెక్ట్ కి పబ్లికేషన్ కి ఒక టూ థౌజండ్ అవుతుంది టూ థౌసండ్ ఓ త్రీ థౌసండ్ ఓ రెడీగా పెట్ ఒక్కమని చెప్పింది మేడం
ఆ అవునా
ఆ
నేను ఖచ్చితంగా కట్టాలి ఎక్సమ్ ఫీజ్ కట్టి ఏట్లో అట్ల రేపు సార్ కి ఫోన్ చేసి అడిగి కడతా
ఆ కట్టు అది సెకండ్ ది ఒకటి మీస్ విస్ అయాలా సేము
ఆ అది కూడా ఫీజు కట్టాల అంట
చెమ్తో పాటు రాపిచ్చేస్తాడా
ఆ అడగళ్ళ సెకండ్ సెమ్ ఇప్పుడు సెకండ్ కాదు కానీ మెసేజ్లో పెట్టినారు సెకండ్ సెమ్ కూడా ఫీజు కట్టండి ఎగ్జామ్ ఉంటాదని
అ
ఫోన్ చేసి కొనుక్కోవాలి సార్ ఫోన్ ఎత్త తల నిన్నరో నిన్న పోన ఎత్తలే ఈరోజు కూడా ఎత్తలే రేపాన్న చేయాల అది రిజల్ట్స్ పాస ఫెయిల్ అని అర్ధం కాాలా నీ కీ ఒకసారి పెడతా చెప్తావా ఫాస్ అయినది లేంది
చెప్పాను నేను అమ్మకి అక్కకి కూడా ఉందంటా సిమ్ ఫీజు కట్టాలంట అంటే కట్టామను అనింది
ఆ రేపన్నా పోయి కట్ట కన్న వస్తావు రేపు సెకన్డ్ సాటర్డే కదా ఉంట క కాలేజ్ ని ఉంది కొత్త
మాకు రేపు కాలేజ్ ఉంది వర్కింగ్ డేనే రేపు మా ప్రిన్సిపలు ఎందుకులే ఇంకా పోయినా సెకెన్ నుంచ సాటర్డే అట్లా చేసింది ఈ సెకండ్ సాటర్డే కూడా వర్క్ ఇనుడేట్ పెట్టేసింది ప్రాజెక్ట్లు సడ్మిట్ చేయాలండి టామయికి
ఉంటే ఇప్పుడు మేలేకద
ఆ
నేనే కదా పోతే
ఏం చేసేది ప్రాజెక్ట్ ఇంకా అయిపోల అవి చెమ్ము కన్నా ముందే అడ్మిషన్ అయిపోవాలంట వాళ్ళుేరే వాళ్ళ ఎగ్జా నర్స్స్తస్తా పార్క్
ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పెట్టి సెలెక్షన్ చేస్తారా
లేదు ఎగ్జామినే నడుస్తు అంటే బయట నుంచి వైవాగ్ వస్తారు ఎక్స్టనల్ వైవాగ్ ఆ ప్రాజెక్ట్ మీద మేం చేసిన ప్రాజెక్ట్ మీద కోషన్స్ అడిగి మాక్స్ వేసి పొతారు
ఆఓ
ఆ వాళ్ళు వచ్చే దానికన్నా ముందు మేము బుక్కు చేయి చి ప్రిన్సిపల్ కన్నీ కరెక్షన్స్ అమె చూసి రెక్టిఫై చేస్తేనే మళ్ళా వాళ్ళని పిలిపిస్తారు షెడ్యూల్ ప్రకారం లాస్ట్ ఇయర్ అని బాగా డబ్బులు లాగేస్తున్న మారి కాలేజల్లో
ఇక అంతే గ మామూలుగా ఇయర్ ఒకటే కదా ఇం ఎగ్జామ్ అయిపో
ఇయర్ ఒక్కటే కదా అంటే ఇప్పుడేం చేయాలి మళ్ళీ ఇంటర్న్షిప్ చూసుకోవాలి
ఓర మ
ఏం చేయాలో అర్థమే కావడంల జాబ్ లో అవేమో జాబ్ తెచ్చుకొని చూపీయాల అందరు అన్నందుకైనా ఏది మనసులో పెట్టుకోవాకు అనేసి
మెడికల్ కోడింగైనా నేర్చుకోవచ్చు
మెడికల్ కోడి ఉ అంటే మనం డబ్బులు కట్టి నేర్చుకోవాలి దాని బదులు మేము ఇండస్ట్రీ సైడ్ కన్న పోదామని చూస్తున్నాం మెడికల్ కోడింగ్ అయితే మేలే టూ ఇ టూ ఇయర్స్ బయట చేసినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్ వచ్చు
సరే లే ఫార్మసి ఫార్మసి ఇండస్ట్రీ అయితే మేలు ఎక్స్ ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్ధి శాలరీ కూడా పెరుగుతాది ఫార్మసీ ఇండస్ట్రి లొ కంపెనీ ఫార్మసీ కంపెనీ సైడ్ పోవాల
ఆ అట్లనే మేము పోవాలనుకుంది ఇక్కడ కంపెనీ ఉందిలే ఒకటి పెద్దది ఆ ఫార్మా కంపనీ దె
ఆ
చాలా ఉండయి అంటే ఇంకా షాంపూ ప్రిపరేషన్వి క్యూ ఏ క్యూ సి వి అన్ని సపరేట్ సపరేట్ బ్లాక్స్ లా ఉ
ట్యాబ్లెట్స్ ది కాదా
హా
ట్యాబ్లెట్స్వి కాదా
టాబ్లెట్స్వి అన్ని ఇంకా ఫార్ములేషన్స్ ఇంకా ప్రిపరేషన్ వేరు వేరు కదా ఒక్కొక్క దాల వైస్ కాస్మెటిక్స్ గురించి సపరేట్ సపరేట్ ఉంటాయి అన్ని ఒకదాంతోనే ఉండవు. ప్రిపరేషన్ జేసేటివి అట్లా ఉండి మేము ఎం ఫార్మ్ కూడా అట్లే ఎగ్జామ్స్ రాసేసుకుందాం అనుకుంటున్నాం ఒక సబ్జెక్ట్ తీసుకని మేము చేసే సబ్జెక్టే ఆడ వర్క్ కూడా ఇప్పుడు క్యూ యే క్యూ సి అనుకో
ఆ
అదే ఎం ఫామ్ లో వచ్చే సబ్జెక్ట్ ఆ క్యూఏ క్యూసీ ఎం ఫామ్ లో ఏ సబ్జెక్ట్ లో వస్తుందో అట్లా తీసుకనేసి అప్పుడు సబ్జెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఇది చేస్తాం కాబట్టి ఈజీగా రాసేయగలం అట్లా ప్లాన్ చేస్తా ఉన్న ఇంకేమ్
చేసుకో మంచిదే లె
మ్మ్ సరే సీస్ అయితే బాయ్